హాయ్అండి గుడ్ గుడ్ ఈవెనింగ్ అండి బావున్నారండి మీరు
ఉన్నానండి ఏం చేయట్లేదండి ఇప్పుడే బయటకి వెళ్ళొచ్చాను
కే ఊరికే వాక్ ఎళ్ళెరా పని మీద వెళ్ళరా
లేదండి బయటకి వెళ్ళ వచ్చాను పని మీద మార్నింగ్ ఎప్పుడో వెళ్ళాను ఇప్పుడు వచ్చాను
ఉహు పని మంచిగా జరిగిందా అండి
ఆ పర్లేదండి ఏదో మాదిరిగా అవాల్సిన పని అవ్వలేదండి పై పైన పనులు అయినియి గానీ కొంచెం అవ్వాల్సిన పనులు మాత్రం అవ్వాల
ఉమ్
ఉమ్
తిన్నారాఅండి మరి
లేదండి ఇంకా తినలేదు తినాలి
ఉహు
మెస్ లో ఇంకా ఫుడ్ పెట్టినట్లేరు అంటే పెట్టరొ లేదో నేను కరెక్ట్ గా చూడలేదు తింటానండి అప్పుడె తినను తర్వత తింట
మాది ఇవాళ్ళ బెండకాయ చేసానండి
బావుందా
యాక్చువల్ గా ఇంకా తినలేదండి నేను ఇప్పుడు బెండకాయ చేశారు యాక్చువల్ గా ఏమైందంటే నేను రోజు తినడానికి లేట్ వెళ్తా అంటే ఆఫ్టర్ టూ వెళ్తాను అన్నమాట నా దరిద్రం కొద్ధి ఇవాల వన్ వెళ్ళను వన్ కంటే బిఫోర్ వెళ్ళను ట్వల్ ఫిఫ్టీ అలా వెళ్ళను వెళ్ళేసరి కి ఓన్లీ అక్కడ ఏంటి బీరకాయ కూర పచ్చి పులుసు ఉంది కూర చాలా తక్కువ ఉంది అందుకని ఆంటీ మళ్ళీ పప్పు చేసింది
ఒక్క నిమిషం అండి నాకు ఒక మెసేజ్ వస్తుంది ఒక్క నిమిషం లైన్ లో ఉండండి చెప్పండి ఇంకేంటండి
రోజు నేను లేటుగా వెళ్తున్నానందుకు ఫుడ్ ఉండదు ఇవాళ ఏంటో ఫాస్ట్ గా వెళ్ళినా తర్వాత వాళ్ళకి చక్కగా పప్పు వచ్చింది నాకు మాత్రం పప్పు లేదు
అయ్యో
ఉమ్
మన కి కొన్ని సార్లు గ్రహాచారం బాగొకపోతే అంతేలేండి ఎంకాదులే మీకేదో మెసేజ్ వచ్చినట్టుంది సౌండ్ వస్తుంది నాకు
నాకేం రాలేదండి అసల నాకు చేసే వాళ్ళు చాలా తక్కువ అండి
అయ్యో ఒకసారి చూసుకోండి ఏవన్న సౌండ్ వచ్చినట్టు అనిపిచ్చింది నా
ఉహు ఓకే
ఉ
ఉ ఇంకేంటండి
చెప్పాలండి మీరు చబితే
ఆ రేపు సండే కదండి ప్లాన్స్ ఏంటి
రేపు అలాగా ఖాళీగా కొంచెం సేద తీరి బట్టలు ఉతుక్కొని
ఓకే
నా ఇస్తరీ పెట్ట కనపడట్లేదండి హాస్టల్ వాళ్ళు ఏవన్న తీసారా ఏంటని అడగాలండి
ఆహా
ఆ
అడగండి ఎలా అలా
అడుగుతానండి ఎక్కడ నాకు కుదిరే సందర్భం రావట్లేదు అంటుడు అడిగే సందర్భం రాక ఈ ఇబ్బందులన్నీ అడిగే సందర్భం అడిగేస్తానులెండి ఇబ్బంది లేదు అందులో తిన్నట్టున్నారు నేను తినాలండిరి రేపైతే చక్కగా చికెన్ ఉంటది ఇవాళ ఏం ఉండదు అండి
ఊ
ఆ ఇకేంటండి నీవేంటి ప్లాన్స్
నాదేం లేదండి నేను బట్టలు వాష్ చేసుకోవాలి ఉన్నది ఒకటే సండే కదా మొత్తం అంతా క్లీనింగ్ అన్ని చేసుకోవాలి
మీరు శనివారం కూడా కాలియేన
అవునండి రోజు కాలినే మాకేం పని ఉంటుంది ఆ
ఒక్క నిమిషం లైన్ లో ఉండండండి మీరు మాట్లాడుతూ ఉండండి ఏదైన
ఉ చెప్పండి ఊ
మీరు కర్రీ చూడలేదన్నారు కదా ఓకే
అన్న
ఉ
ఎయిర్టెల్ పాస్పోర్ట్ నాట్ అల్లోవెడ్
ఉ
మరి మీరేం చేస్తారండి
నేనా అండి స్టడీస్ అయిపోయినయండి ప్రజెంట్ అయితే జాబ్స్ సెర్చింగ్ లో ఉన్నాను
అ ఆ
ప్రజెంట్ ప్రెజెంట్ అయితే జాబ్ సెర్చింగ్లో ఉన్నానండి స్టడీస్ అయిపోయినాయి ఓకే ఇయర్ ఎ ఇయర్ పాసుడ్ ఔటా
నేను ఎప్పుడో పాసుడ్ ఔట్ లెండి
ఓకే నేను ట్వంటీ ట్వంటీ త్రీ పాసుడ్ ఔట్ అండి ఎంబీఏ కంప్లీట్ అయింది అప్పు నుంచి ఖాళీనే అప్పట్లో జాబ్ వచ్చింది ఇంట్లో వాళ్ళేమో వద్దన్నారు
ఆ ఇప్పుడేమో వెళ్ళమంటున్నారా
ఆ అంతే కదండి అది కూడా ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు ఆ అంటే ఇప్పుడు వచ్చే అబ్బాయిలందరు జాబ్ ఉన్న అమ్మాయిలు కావాలనుకుంటున్నారు వాళ్ళు ఆ సో ఇంకా అ ఆ అందుకు చేయమంటున్నారు ఏంటో అండి నాకేమో లా చదవడం ఇష్టం వీళ్ళేమో చదువుకొనివ్వారు చ్ ఏంటో మళ్ళీ లాయర్ అన అబ్బాయిని మాత్రం తీసుకొస్తున్నారు మళ్ళీ ఉం
ప్రయత్నిస్తే అవ్వనంటే ఏం లేదు ఇంట్లో వాళ్ళైనా ఎవరినన్న బెదిరించి అయినా భయపడి అయినా ఏది చేసైనా మనకు కావాల్సిన దక్కిచు కోవలండి సమాజంలో ఇప్పుడు అలా ఉంటేనే ఒక అర్హత ఒక ఇది ఒక గౌరవం గుర్తింపు అన్ని వస్తాయి
అవునండి అది నిజం
మంచోడు అనే బిరుదు ఉ ఉత్త బిరుదు గానే మిగిలిపోయింది అది
ఆ నిజమండీ అది
ఈడు మంచోడా మంచోడు అంతే అంతే ఇప్పుడు ఎవరన్నా ఈడు మంచోడురా అన్నారు అనుకో మంచొడా ఆ ఓకే మంచోడేగా అంతే అంతే అంతకు మించి పెద్దగా మంచోడు వీడు రెస్పెక్ట్ ఇవ్వాలి అట్లా ఏం లేదు డబ్బులు ఉంటేనే విలువ
ఉం
డబ్బులు ఉంటేనే గౌరవం అతిధి మర్యాదలు ఆ డబ్బులు ఉంటే మనోడు అయిపోతాడు డబ్బులు లేకపోతే పగవాడ అయిపోతాడు
ఉం
బయట సమాజం ఎంతే చెప్పాలండి
ఉం
అసలే ఇవాళే బట్టలుతకాలి అన్న ఉద్దేశం వచ్చిందండి నాకు కాకపోతే రాత్రిపూట ఉతకాలి ఇంకా ఉతికి రాత్రిపూట ఉతికి ఆరేసి రావాలి పొద్దున్నంచి మళ్ళీ బట్టలు కొట్టేస్తారు
అవునా
ఆ హాస్టల్ అంతే సాహజ వండేది
అయ్యో మరి మీరు ఆంటికి కంప్లైంట్ చేయొచ్చు కదా అండి అలా మంచి బట్టలు పాడైపోతే ఎలా ఎవరైనా తీసేసుకుంటే మా హాస్టల్ ఆంటీ కూడా అంతే అండి ఒక్క రోజే వాషింగ్ చేయాలని చెప్ ది ఏంటో అసలా నేనేమో దుప్పట్లు వాష్ చేసి కనీసం టూ త్రీ మంత్స్ అయిపోయేది బట్ షీట్స్ అన్ని
మీరు రెండు మూడు నెలలు నేను సంవత్సరం అయి ఉంటదండి బట్టలుతికి దుప్పట్లతికి
అయ్యో వాష్ చేయండి అవన్నీ ఎలర్జీలు అన్నీ మీ నెగిటివ్ అనర్జీ పోయిది
ఇంగేం చేస్తారండి ఉతకినివరూ వీళ్లు
అ ఉం
నేను రెండు వేల ఇరవై ఒకటిలో నా డిగ్రీ పూర్తి చేశానండి
ఓకే
నుండి ఖాళీగానే ఉన్నాను గవర్నమెంట్ జాబులు రాశాను
ఉం
అవ్వలేదు ఒక ఒక జాబ్ ఒక ఒక గవర్నమెంట్ జాబ్ కోసం పోలీస్ జాబ్ కోసం ట్రై చేశాను బాగా బాగా కష్టపడ్డాను అహర్నిశలు శ్రమించి
ఊ
ఊ అన్ని చేసినా అవ్వలేదండి నాకు ఏం చేస్తాము
ఊ కష్టపడిన దేవుడు ఏం చేయకపోతే చాలా బాద వస్తుందండి
అదే కదండి మనం ఏమి చేయ్యకుండా ఉచితంగా డబ్బులేమి ఇమనట్లేదండి ఎవరిని కష్టపడతాము కష్టపడిన దానికి ఇవ్వంయ్యా అనిప్పుడు కష్టపడ్డ దానికి ప్ర ప్రతి ఫలం లేకుండా పోతే అది ఒక బాధ ఉంటుందండి
అవును నిజమండి ట్రూ అదయితే
ఊ
ఊ
మరి సమయం ఆల్రెడీ ఎనిమిది అవుతుంది మరి మీరేం తినరా
అదే ఆలోచిస్తున్నానండి ఫస్ట్ బెడ్ షీట్స్ ఏనా బట్టలు ఏనా వాషింగ్ కీ ఏం చేయనా అని ఆలోచిస్తున్నాను కొంచెం
మీ దానిలో ఖాళీ ఉంటదండి బట్టలకి మా హాస్టల ఏమో నీటి కొరతుంది బాగా
మాది అంతే అండి సేమా
ఊ
ఊ అందుకే ఆంటీ ఒకసారి వేసుకోవాలి అని చెప్పి చెప్పారు
ఊ
ఊ అదే
అసలు మా బాధల్ ఎవరికి చెప్పాలండి మా బాధర్ మేము కనీసం ఉ స్నానం చేయడానికి వెళ్లిన నీళ్లు రావట్లేదండి అదొక తలకానప్పయి
మేమైనా అంతే అండి అందుకే ఎప్పుడప్పుడు బకెట్లు నింపేస్తున్నాను నేనైతే
ఊ
ఊ అదే
కానీ అది ఎవరు వాడత లేదండి నా బకెట్ ఎవరు కాళ్ళే తీసుకెల్లిపోతున్నారు మొత్తం మా హాస్టల్ మొత్తం మూడు ఫ్లోర్లు అండి మూడంతస్థులు ఆ నేను రెండో అంతస్తులో ఉంటాను నా బకెట్ మూడో అంతస్తులో ఉంటది లేదంటే టే ఒకటో అంతస్తులో ఉంటది ఇట్లా చేస్తున్నారండిళ్ళు ఎవరికాల్ తీసుకెళ్ళిపోతున్నారండి అదేమన్నన్ టే అన్నా నేనన్నా ఊరినే తీసుకెళ్ళాలే అన్నా కొంచం పనుందన్నా అంటున్నారు ఏమనలేకపో నాక్ పెద్ద తలకాయ్ నొప్పి అయిపోయింది
అయ్యో ఊ
చాలా చిరాకు చిరాగ ఉంటుందండి పరిస్థితులు అన్నీ బాధలుగా ఉంటున్నాయి ఏం చేస్తావండి ఏదో అట్లా జీవనం సాగిస్తున్నా
ఊ
డబ్బుల సమస్య బాగా ఉందండి ఇంట్లో వాళ్ళని అడగలేము ఒక వయసొచ్చాక ఇంట్లో వాళ్ళని ఇంకేం అడుగుతామండి
అది నిజమండీ ఊ
ఇంట్లో వాళ్ళని అడగాలంటే ఇబ్బంది ఉద్యోగాల కోసం ఇబ్బంది ఉద్యోగాలు ఏమో లేవు ఉద్యోగాలేమో మీరు చదివిం చదువుకి ఇది సరిపోదండి అని అంటారు లేకపోతే ఆ మీకు మళ్ళీ చెప్తామంటారు లేదంటే మీరు ఎప్పుడో చదువుకున్నారు ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటున్నాం అండి అని అంటారు
ఎప్పుడైతే ఏమైందండి అసలా అంటే మాట ఎక్స్పీరియన్స్ చూసి మాటలు చూసి బిహేవియర్ చూసి రెస్యుమే చూసి స్కిల్ చూసి ఇచ్చేస్తే బాగుండు గద ఆ అసలు వాళ్ళు ఎందుకు అలా చేసినారో అర్ధం కావట్లేదు సరే మీకు వేరే పాస్ ట్యూచెస్ వొద్దు రీసెంట్లీ ఫ్రెష్ పాస్డ్ ఔట్సె కావాలంటే నువ్వు రెజ్యూమే అదే పెట్ ఐ మీన్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ అదే పెడితే అలానే వాళ్ళు వస్తారు కదా అక్కడ వరకు వచ్చి వెళ్ళడానికి బొక్క ఛార్జీలు రావడానికి బొక్క టైం వేస్ట్ మనీ వేస్ చ అనవసరమైన స్ట్రెస్సు
బాధలేనండి మనిషి మనిషిగా పుట్టి ఇంత తర్వాతే బాధలు అందుకే పిల్లలు పుట్టిన వెంటనే ఏడుస్తారేమో బహుశా
ఉ
ఊ అయిపోయింది నా బతుకంతా అయిపోయింది ఏంది జీవితాంతం కష్టాలు పడాలి చచ్చే వరకు కష్టాలు పడాలి అనిని చెప్పి చెప్తారేమోనండి ఆ ఆ నీకు బెండకాయ్ అన్నారు కదా
ఉ
మాకేం పెట్టారో చూడాలండి అంటే రాత్రిపూట సాంబార్ కాస్తారు
ఓకే
మరది చూడాలండి నేను మరి మరి ఇంకేంటండి సంగతులు మరి
ఉ చెప్పాలండి
సరే అండి నేనయితే తింటాన్ మరి
కే అండి ఉన్నా అండి